లో ఆ ఏం చేస్తున్నావు ఖాళీగా య
నేనా ఏం లేదు అంటే మా అక్కది పెళ్ళి గుర్తు చ్చింది కదా పెళ్ళిలో ఏమైనా డాన్స్ ఏద్దామని చూస్తున్నా
ఏంటి నీకు డ్యాన్స్ ఏయడం కూడా ఓచ్చా
ఏదో అట్లా కొంచం కొంచె
ఆహా అయితే మరి అన్నీ పిలిచారా పెళ్ళికి మన ఫ్రెండ్స్ వాళ్ళందరినీ
ఆ అంటే ఇంక లేదు పెళ్లి డేటు ఏం ఫిక్స్ అవ్వలేదు జస్టు అబ్బాయి వాళ్ళు ఓచ్చి బోన్ బోజం జెసి ఎళ్ళారు పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక చెప్తాను వారం రోజుల ముందు
అవునా అయితే నీ పర్ఫార్మెన్స్ చూడచ్చన్నమాట నేను ఇక
వస్తే తప్పకుండా చూడొచ్చు ఎందంటే ఇంకా నేర్చుకోలేదు జస్ట్ అనుకుంటున్నామంతె
చెయ్యండి ఈ మధ్య అందరు చేస్తున్నారు గదా బావుంటది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు గదా
అవునవును చేద్దామని అనుకుంటున్నాం గనీ ఇక ప్రాక్టీస్ చెయాలే గదా దానికి మళ్ళీ
ఉ ఉ నిజమే మళ్ళీ ఆసి స్టెప్పులు కరెక్ట్ గా రాకపోతే మల్లి మనమే పలత
ఆ వీలువ్వడం విషయం పక్కన పెట్టండి అందరు ముందు పరువు పోతు
నిజమే అందరు నవ్వుతారు పక్క వాళ్ళు బాగ చేసి మనం బాగ చేయకపోతే నవ్వుతారు అందరు
అదే గదా ఇంటి దగ్గరయినా స్టెప్స్ మర్చిపోతే అది ఏం పెద్ద ఇబ్బంది అవ్వదు పెళ్ళిలో మర్చిపోతే అందరి ముందు పరువుఓతుంది
మీర ఎక్కువ టైం తీసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి నేను చూడ్డానికి ఓస్తాను ఖచ్చితంగ
ఊ రా అయ్యా మా సిస్టర్స్ అందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం
మీరు ఎంత మంది సిస్టర్స్ మీకు ఎంత మంది సిస్టర్స్ ఉన్నారు
ఆ అంటే కజిన్స్ ఉంటరు
చెస్తారా
ఉఅవును
బలే ప్లాన్ చేశారు అయితే మంచిగ
ఊ ఇగ చాలా రోజులు తరువాత తర్వాత ఒక శుభకార్యం జరుగుతుంది గదా మా ఇంట్ల నుకూడా
ఉహ అంటే ఇదే ఫస్ట్ ట మీ ఇంట్లో మ్యారేజ్ ది లేక కరె కనా జరిగిందా
ఫస్ట్ మా ఇంట్లో ఇంతవరకు ఎవరికి జరగాలే ఇదే ఫస్ట్ అశుభ సుభకార్యం
ఉహు అందుకోసమేనా అంతగా ప్లాన్ చేస్తున్నారు డ్యాన్స్ అంటూ అది అంటు
అవునవును మా నాన్నగారు హల్దీ ఫంక్షన్ కి లక్ష రూపాయలు వేసి సేట్ వేపిస్తానని చెప్పారు
అవునా మీరు అంతగానం రిచ్చా
ఆ అంటే అంటే మేము రిచ్చ్ కాదు కాని మా అక్కయికి కోరికలా మంచి మంచిగా గ్రాండ్ గా చేసుకోవాలని అందుకే ఇగా మా నాన్నగారు కూడా
ఎంత కోరిక అయినా కూడా కొంచెం లిమిట్స్ లో ఉండాలి కదండి మరి అంత
ఆ అంటే వాళ్ళు గ్రాండ్ గా చేసుకు కోవాలనుకుంటున్నారు ఈ మధ్య ట్రెండ్ కదా అందరూ చేసుకుంటున్నారు అంటూ
అందరు చేసుకున్నా కూడా ఇప్పుడు మీ నాన్నగారి దగ్గర డబ్బులు ఉన్నాయోలేవో అడగొచ్చు కదండి అంటే పెళ్లి అంటే ఇంకా వేరే ఖర్చులు కూడా చాలా అవుతా
అ ఖర్చులు ఉంటాయి కదా అవన్నీ అన్నయ్య మాకు సంబంధం లేదు కదండి మా నాన్నగారిక ప్రాబ్లం
అయితే ఇగ మీ నాన్నగారి ప్రాబ్లమ్ అనేసి అన్ని భారాలు మీ నాన్న మీన్నే ఎయ్యలేరు గద్ రాండీ
ఆ అంటే ఇప్పుడు ఎలా ఉంటాది అంటే. కన్నారు కదా అని చూసుకోవాలి కదా. వాళ్ళే అన్ని
అదే అండి కన్నారు కాబట్టి ఆ పెళ్లి చేసి పంపిస్తున్నారు. దాంట్లో ఆనంద పడకుండా. ఇంకా అది కావాలి, ఇది కావాలి కావాలని అడుగుతున్నారు చూడండి. మీ అక్క చాలా గ్రేట్ అండి.
కుంటున్నారు. మళ్ళీ మనం చేసుకోపోతే ఎట్లా చెప్పండి.
చేసుకోవాలండి. కాకపోతే సింపుల్ గా కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి గదా. అంతగా భారీగా పెట్టి చేస్ చేయల్స్
సరే భారీగా కాకపోయినా. చిన్నగా ఎంత చిన్నగా చేసుకున్నా పదివేలైన్ ఖర్చు అయితాయి కదండి.
ఎందుకండి మేమైతే మా అక్కకు చేసామండి. అసల్ ఏం లేదు. జస్ట్ మా అక్క హల్ది కోసమని ఒక సింపుల్ సారీ కొనుక్కుంది. అది కూడా ఒక మూడు వందలు పెట్టి కొనుక్కుంది. మిగతా డెకరేషన్ అంతా మేమే చేసుకున్నాము. అలా మీరు కూడా చెయ్యొచ్చు గదా.
అంటే మీకు ఇంకేమి ఒక్క రూపాయి కూడా ఖర్చ్ రాలేదా
కాలేదండి. మేమే ఏమంటారా ఆ డిన్ ఇద్దర్లో ఏమొ ఉంటాయి గదా. అవి మా ఇంట్లోవే తీసుకున్నాము. ఫ్లవర్స్ అవన్నీ కూడా ఊళ్లో దొరుకుతాయి కదా. వాటితోనే మేమ్ సెట్ చేసామండి అంతే ఇగ వేరే ఏం ఖర్చు పెట్టలేదు.
అవునా మంచి ఆలోచన. అంటే మీ అక్కయ్యా అర్థం చేసుకున్నారు అనుకుంట. అందుకే ఏమన్లేదు కానీ మా అక్కయకి మంచిగా ఒక స్టెప్పేపియాలని ఓక్ కోరిక.
మా అక్కెలా అంట్ ఆ ఏ ఇది చేయడమే ఎక్కువలే అన్నట్టుగా మా అక్క కూడా దాంట్లోనే హ్యాపీగా ఫీల్ అయిందసలు. చేసింది కొంచెం అయినా గూడా హ్యాపీగా ఫీల్ అయింది మా అక్క.
అంటే అందరు ఒకేలాగా ఉండర్ కదండి. ఇప్పుడు మా అక్కడ అయితే మంచిగా గ్రాండ్గా చేసుకోవాలనుంది. మా నాన్నగారేమో డబ్బులు లేవని ఇబ్బంది పడుతున్నారు. గాని అవన్నీ పట్టించుకునేంత తీరీక మా అక్కకేక్కడుంది చెప్పండి.
అవునా సరే అడిగారు. మరి మీ అక్క ఏమన్నా డబ్బులు ఇచ్చి హెల్ప్ జ్ చేస్తారంటనా కనీసం ఈ హల్దీ కోసం అయినా.
ఇంట్లోనే ఉంటది కదా కాలిగా
అవునా. అంటీగా ఉప్పుడు మొత్తం ఖర్చ్ అంత మీ నానే చూసుక్ కోవాలన్నమాట
చూసుకోవాలండి. ఇగ క్కన్నప్పుడు చూసుకోవాల్సిందే గదా.
ఇగ ఉప్పుడు మీ అక్క కూడా అట్లా అంటిగా మీ నాన్న రిటర్న్ ల ఏమనలేరు. ఇక సైలెంట్ గా చేయాల్సిందే కదా. తప్ దిగా రిటర్న్ లో మాట అన్నా కూడా మళ్ళీ ఫీల్ అవుతారు కదా.
పని అంటే
ఇ అలాంటి వాళ్ళని మనం ఏమనలేం లేండి అడిగినప్పుడు చేసేస్తే ఓ పని అయిపోతాది అన్నట్టుగానే ఆళ్ళు ఇవుడు ఆలోచిస్
అందుకే చేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఉ ఫేషియల్స్ అని మేకప్ అనీ ఇవి గుడ్ డా కావాలంటారు
ఎందుకండి మీ అక్కకి ఏమైనా పింపుల్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అండి అవన్నీ ఎందుకండి మీ అక్క బానే ఉంటది అనుకుంటా
లేదండి ఉన్నాయి ఇప్పుడు దానికికో అంతె దాని కోసమే ఒక పదివేల వరకు అ ఆల్ రు
అవునా పాపం మీ నాన్నగారు అటు పెళ్లి చేయాలా ఇటు ఈ ఖర్చులు చూసుకోవాలా మీ నాన్నని చూస్తే జాలేస్తుంది అలాగే గ్రేట్ అని గూడా అనిపిస్తుంది నాకైతే
అంటే ఇది కరెక్టే అండి కానీ అ వాళ్ళ కూతుర్లు గుడా అర్దం చేసుకోవాలి గదా
ఊహు మరి మీరు చెప్పలేదా అండి మీ అక్కకి ఇలా వాళ్ళ ఖర్చులు ఉంటాయి అంటూ మీరు గూడా కొ ఒక్కసారి చెప్పచ్చు గద అండి
ఇప్పుడు మేమే చిన్నవాళ్ళం అండి మాకన్నా పెద్దది మా అక్క ఇగ ఆమెకు ఆలోచన ఉంటది గద లేదొ బొటిక్
ఏం ఆలోచన ఉందండి డబ్బులు పెట్టి హల్ది గావాలంటే ఆలోచన ఉందని ఎక్కడ అనుకోవాలండి మీరే చెప్పండి
ఇగ మరి ఆలోచన లేని వాళ్ళకి మనమ ఏమన్న చెప్తే ఏం అర్దమయితది జెప్పండి
వాళ్ళకి కనీసం ఆలోచ వుండేది గదా మనం చెప్తేఅయినా ఆలోచిస్తాది గదా అన్నట్టుగా అంటున్న కానీ ఇగ మీ
ఆ అట్లాంటిది ఏమి ఉండదండి అర్దం చేసుకోవడం లాంటిది ఏమి ఉండదు
ఊ హా హ ఇగ అలాంటప్పుడు చొప్పడం వేస్టే లేండి మళ్ళీ దాని వల్ల ఇంట్లో ఇంకా గొడవ అవుతుంది
మేమ్ ఆల్రెడీ అదె చెపుతున్న్
ఆ అలాంటప్పుడు సైలెంట్ గా ఉండడమే బెటర్
అవును ఇంగ గాడ నేనున్నా హైలొ
మా ఇంట్లో అట్లా ఎవరు లేరండి చెప్పాను గదా మా అక్క ఉందని అంటే తను అర్దం చేసుకోని మేము చేసిన చిన్నదాన్ లో గుడా ఆనందంగా ఉండాలని
అలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగా అనిపిస్
నిజమే అసలు మీ అక్క కూడా ఇలా చెప్పాలి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఇలా చేసుకున్నారంటే నీకు కూడా అలా చేస్తామని చెప్పండి
అలా వినదా అండి అబ్బాయి అంటే ఈ కాలంలో అందరు చేసుకుంటున్నారు ని అంటాదండి
అప్పుడు ఓన్లీ హల్ అది ఒకటే అడుగుతుందా లేకపోతే ఇలా ఈ మధ్య ట్రెండింగ్ అదేంటో అంటారు కదా షూటో ఏదో అది కూడా చేసుకుంటాదంటన
ఏమో అండి ఇంతయి తెలీదు ఇంత వర అ అడుగుతారు ఎట్ల అనా ఎట్ల అని అడుగుతా
అవునా మళ్ళీ దానికి కూడా ఖర్చయినా అండ్ ఇంకా షూట్ అంటే ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటారు కదా అంటే సపరేట్ డ్రెస్సులు కొనుక్కవడం అలాంటివి కూడా చూస్తాది అంటనా
కాదండి ఎప్పుడు నాకు ఒకటి అర్థం కాదు ఇప్పుడు పెళ్ళంటే అందరు సంతోషంగా ఉండి చేసుకు అలో చేసుకోవాల్సిందే కదా
ఆ అవునండి అంతే కదా
ఇప్పుడు మీ అక్కయయికి మీరు హల్తీగా ఏం ఖర్చు పెట్టలేదు కాట్టి మీ అమ్మ నన్ను కూడా సంతోషంగా అందరు పార్టిసిపేట్ చేస్తారు ఉంటారు కదా
అందరు వచ్చి చేశారు ఫస్ట్ స్టార్ట్ చేసిందే మా నాన్న వళ్తో
పెట్టామ అనుకోండి మేము సంతోషంగా అది పార్టిసిపేట్ చేయలేం కదండి
చేయలేరు కాకపోతే ఇక తన ఆనందం కోసమైనా యాక్టింగ్ చేయ్యాలి కదా అండి తన ముందు లేదంటే మళ్ళీ తన అలిగి కూర్చుంటే అప్పుడు ఏం చేస్తారండి మీరు
అంటే ఇప్పుడు వాళ్ళకనే ఉండారు కదండి వాళ్ళకి ఇష్టం లేకుండా అ యితే ఇప్పుడు నా ఒక్క నాదానే హ్యాపీనెస్ కోసమైనా ఇంత ఖర్చు అని ఆలోచించి కదండి
అది ఇగ మీ అక్కకి ఉండాలని ఎవరు చెప్తారా చెప్పండి మీరుంటే చిన్న వాళ్ళు కాబట్టి చెప్పను అని అంటున్నారు ఇంకెవరు చెప్తారు మీ నాన్న చెప్తారా మీ నాన్న అసలే చెప్పరు ఎందుకంటే తను అడిగింది కదా తన కోరిక కదా అన్నట్టుగా ఆలోచిస్తారు
ఇప్పుడు ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటే అందరిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు
అంతే కదండి ఇవి ఉన్న దాంట్లో మాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను సింపుల్ గా చేసిన కూడా యాక్సెప్ట్ చేసింది కాబట్టి మనం కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేద్దాం అన్నట్టుగా ఉంటాది
ఇప్పుడు మాకు చూడండి మాకు ఇష్టం లేకుండా ఖర్చు పెట్టి చేస్తాం కానీ మాకేం సంతోషం ఉంటుంది అందులో
ఇక ఉండదులేండి కాకపోతే తన ఆనందం కోసం ఇక తప్పదు కదా
ఎంతో అంది ఈ పిల్లలు ఏంటో ఈ ఖర్చులు ఏంటో అసలు గోదారోల్లు చూస్తేనేమో కొండెక్కి కూర్చున్నారు
నిజమే అండి ఈ మధ్య ఇంకా వాళ్ళకు పెట్టే ఆ వస్తువుల ధరలు కూడా ఎక్కువయిపోయాయింట
తట్టు కలేదు మొట్టుకున్న తట్టు కూడా లేదు అసలు
ఉమ్ ఏంటండి
ఏది కూడా కొనేలాగా అనే ఆలోచలు దాన్ని మట్టుకొనే లాగా న కూడా లేవు ధరలు
నిజమే మళ్ళీ ఇది పసల పెళ్లిిల సీజన్ కాబట్టి ప్రతిదీ ఎక్కువ రేటే ఉంటుంది ఈ మధ్య
ఇంకా మరి
ఇంకేమున్నాయండి ఒకసారి అయితే చెప్పి చూడండి మీ అక్కకి వింటారేమో అర్థం చేసుకునేలాగా ఉంటే ఒకసారి చెప్పండి
ఏ చెప్పి చూడాలండి వింటే వింటేది లేదంటే లేదు అయినాదిమ ఆలోచించుకోవాలి నేను చెప్తే మాత్రం ఏ మాత్ర చెప్పండి
నిజమే లే మీ ఇంట్లో విషయాలు మీకు అర్థమవుతాది కాబట్టి నేను కూడా ఎక్కువ చెప్పడం బాగోదు సరే అండి మరి నేను ఇక ఉంటాను
సరే మరి ఉంటానండి బాయ్
ఉమ్ బాయండి